చే
హలో ఏం చేస్తన్నారు హలో ఏం చేస్తన్నారు ఏం చేస్తన్నారు మీరు అంటన్నా
చార్జింగ్ పెట్టినాం ఫోన్ కి
ఓ అ ఓకే
తను ఆళ్ళు
ఏమే నేను ఏం చేయలేదు ఊరికే ఉన్నా
ఆ
మీకి ఏం చేస్తారు రాత్రి తినేకి
ఆ ఏం చేస్తారు బాగాలేంది చేస్తారు ఎదో ఒక కర్రీ చేస్తారు అదేసలు అంతగా తిన బుద్ధి కూడా కాదు
ఓ ఏం బా చెయ్యరా మీకు ఓ
నీకు బా
మాకీ ఏం బా చెయ్యరు
ఊ మనం అన్నా చేసుకొని తింటే బా చేసుకొని తి ఉంటాం జూడు
అవును
ఊ
మాకీ ఏం బా చెయ్యరు మామూలుగా ఈ రోజు సోమవారం కదా మాకైతే మంచిగానే స్మెల్ వొస్ తా వాసనొస్తా ఉంది ఏదో మంచిగా చేస్తాన్నట్టు
ఆ వాసునొచ్చినా కూడా ఆటుపోతే ఏం ఉండ అ
అవును నిజంగా నిన్నయితే మాకి బిర్యానీ చేసినిన్నారా పైనంతా పసుపన్నం ఉంటది అసలు కింద మసాలా ఎయ్నే ఎయ్యిడు సచ్చిపోతానే ఉంటాడు ఏసేకి మా పీ జీ మా హాస్టల్లో ఆ అప్ప ఐతే
ఎందుకట్లుంటా
అ
మరు ఇంగ యితుంది తెలీదా వాళ్ళకి ఎయ్యాలని చెప్పి
అంతే వాళ్ళు దిక్కుమాలినోళ్ళు
ఆ వాలి
వాళ్ళు మాత్రం బాగా తింటారు ఆ కి మాత్రం ఇంత చెత్తగ పెడతారు
అవును
మీకు నిన్న పెట్టినారా మాంసం
ఆ పెట్టినారు ఉ కొంచెం బానే ఉన్నింది
ఔ
ఊ రా నిన్న బాగే కొంచెం
ఆ ఏదో తిన్నాం కొంచెం నిన్న మా స్నేహితురాలు ఒక పాప మామిడికాయలు తె
ట్ట లేదా
ఆ ఒకటి పైన ఏసుకుంటాం కదా చొక్కా అది పెట్టినా వంద రూపాయలని
ఊమ్ ఆ
అబ్బ నాక్ నాకి ఎందుకు నడుములు నొస్తా ఉన్నాయి మా ఇంటికి ఫోన్ చేసి పోయేసి రావాలో క్సారి ఇంటికి
అవునా హాస్పిటల్ కన్నా ఎళ్ళండి అయితే అంతగా నొప్పి స్తా ఉం
ఇట్ల కొంచెం వంగుతే నొప్పి తీస్
ఆ ఆ అయితే హిజ్రాల్ని పిలుచుకొని ఎళ్ళింది.
కదా మా ఇంటికి పోదామని ఉన్నా నేను.
అవునా
ఏమో మా ఇంట్ల అడుగుతా ఒకసారి.
ఆ అడగండి అలానే ఉంటే ఒకసారి ఎళ్ళి రం మేడమే
ఆ
ఇంకా మొహరం అని ఉంటుంది కదా ముస్లిమ్స్ పండగ ఈ నెల లాస్ట్లో ఉంటుం దన్నమా ఇంకా
అవునా
అనుకుం శుక్రవారం ఆ రోజు సెలవు. ఆ ఇంక మనం శనివా రం ఒకటి అప్పుడు కూడా
మా ఊర్లో కూడా ఎంతో ఓ అట్లయితే నేను అప్పుడే పోతా. నొప్పి తీస్తా ఉంది నాకు కొంచం వంగుతా ఉంటే. మా ఇంట్లో వాళ్ళ కిచేసి అడుగుతా ఎప్పుడు చేస్తా అన్నారు, నాకి అప్పుడు మళ్ళీ ఏమో చూసి పోతా.
ఇంకా అప్పుడయితే మనకి హాలిడే కూడా వచ్చినట్టు ఉంటుంది, ఒక రెండు రోజులు ఉన్నట్టు అని అయినా ఉంటుంది అనుకొని నీ ఆహా సెలవు ఇస్తారో లేదో తెలి దు అప్పుడు ఇస్తే బావుంటుంది చాలా. హ్ ఇవ్ మరేమో
మో ఇస్తారో లేదో తెలీదు.
హ్ హ్ అయేసుకోండి అంతా నొప్పిగా ఉంటే పెయిన్స్ నొప్పులు.
అంటే నాకి మొత్తం ఏం నొయలేదు జస్ట్ ఆ నడుము ఒ ఒకటి నోస్తా ఉంది. ఇట్లా కొంచెం ముందుకి వంగుతాం కదా
పడుకోం ఆ అవునవును.
ఆడికి ఒకొకసారి దిండు పెట్టుకొని పడు కుంటా ఉన్నా.
ఆ మేలే
మళ్ళీ పడుకున్నప్పుడు అట్లంతా ఏం నొప్పియిదు కొంచం చక్కగా ఉన్న కూడా నొప్పియిదు కొంచెం వంగితే నొప్పిస్తా ఉంది ఏమన్నా పట్టేసిందో ఎ
ఏమో మరి ఒకసారి ఎక్సర్సైజ్ చెయండి నడుమ్ వేకికీ అట్లా
ఆ చే చూసి చేస్తా ఈరోజు ఉమ్మ్ ఏమో తగ్గకపోతే మా ఇంట్లో చెప్తా రేపు అట్లా మెతే చాలా రోజుల నుంచే నస్తాఉంది పోయిన వారం నుంచి
ఆ
ఆ మళ్ళీ తగ్గిపోతాదిలే మామూలుగా ఆ ఆ రమ్మంటే పోతా ఇంకా ఉమ్మ్
ఉమ్మ్ వెంటనే వెళ్తారా లేదంటే ఉమ్మ్
ఏమో చూస్తా ఒకసారి ముందే అప్పుడప్పుడు నస్తా ఉన్నా దిండు పెట్టుకుంటే ఒక రోజుకి అట్లా తగ్గిపోతా ఉనిం ది ఇప్పుడేమో నొప్పి తీస్తా ఉంది
ఉమ్మ్
ఇప్పుడు డబ్బులు లేనందుకు అంతా ఒకదానికొకటి చానా కష్టం అయిపోతా ఉంటాది
ఉమ్ ఆ సరే
ఎందో ఎందుకు నస్తావుందో ఏమో తెలియడం లేదు అసలు
ఆ ఆ
ఉమ్మ్
తగ్గిపోతుంది లేండి అలానే ఉంటే ఇంకా ఇంటికి కేళ్ళి హాస్పిటల్‌కి ఎళ్ళండి
ఆ అట్లే ఉంటే వెళ్తాను ఇంటికి
ఉమ్మ్
హలో హలో ఉమ్మ్ ఇంకేమి
ఇంకేంటండి మరి
ఉమ్మ్ ఏముంది మాకి ఇంగ మా ఇంగ రోజు రీల్సే చూస్తా ఉంటాం ఏం పనిలేకోకుండా కదా రోజు ఫోనే చూస్తా ఉంటాము ఇంకా ఏం పనిలేకోకుండా
ఆ ఇగటి నుంచి ఫోన్ చూడకూడదు అ
అవు
ఉ
ఈరోజు చేస్త ఏమన్నా కొంచెం తగ్గేకి ఎక్సర్సైజ్లు అని
ఆ చేయండి కచ్చితంగ
ఆ చేస్త
ఉమ్
హు హాస్పిటల్కి అందిపోతే మరి జన ఎకుదు అయిపో అ
ఉ ఎ
ఇంక ఎక్కడ ఏం తెలిదు అమెకి సరే అయితే మరి
అ
అ